హలో
ఒప్పె వొదురుతున్న హలో
ఆ హలో
ఏం చేత్తాన్నవు
ఏందో బైట బయటకి పొతాన్నం తిని
ఉనా తిన్నావా అన్న ఏం కూర మది జుట్టు కోడి
కోడా
ఇంక వండలే వండాలి ఇప్పుడు
తెచ్చుకున్నావా కోసుకొచ్చుకున్నార
తెచ్చుకున్నా మా ఆయన తెచ్చిండు వచ్చు
మ్మ్
మ్మ్ ఇద్దరం కోసినాం
ఆ మొత్త మొత్తం నువ్వే చేసినావ పని
ఎంటి అండి కోడ
అవ్
మొత్తం చేయ్యాలే కొంచెం అందించ్చిన
ఆహా
ఉను నువ్వు
నాది ఏం ఉన్నది ఏం లేదు ఉత్తినే పప్పు కూర బెండకాయ చారు
అవున
ఇప్పుడు ఎంజాయ్.
తిన్నావా అన్నం. వండాలి ఉడకబెట్టి వండుతా గంట పట్టిద్ది. అదై వండి తినేసరికి గంటపట్టుద్ది. అవును
ఎంతైతాంది టైం
అనా
తొమ్మిది గంటలకు
ఏమో ఎంతయతాంది ఆ తొమ్మిదింటి వరకు తిని పడుకుంటా.
ఆ
మ్ నువ్వు పడుకున్నావా?
లేదు ఇప్పుడే పొలం కాడి కి పోయివచ్చినా ఆ పొద్దున ఏం కూర?
ఏం చేసినావు పొద్దున?
ఆ. ఉ నాన్న వాళ్ళు ఫంక్షన్ పోతారంట రేపు ఏ ఫంక్షన్ కు పోతారు.
ఫంక్షన్స్ కే పోయిందట శారీ కట్టడానికే రమ్మన్నారంట
ఆ
పోయిదంట పావని వాళ్ళకి యెల్లి అది దూరం అంట.
ఆహా!
వాళ్ళూరు వాళ్ళూరు దూరం ఇదేమో ఇటు మనం పోతంటే చిలుకూరు ఇది ఉంటదిగా కో కబూలు దాటంగానే ఎర్రారం పోతాంటే
ఆ
పక్కనే ఈ అడ్డ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్లు. ఐదో, నాలుగో ఎర్రారం పోయే దారిలో ఉంటాది. ఉహూ మ్
ఆ కరెంటోల్ల ఇంటికేనా. పోయేది.
హ వాళ్ళ ఇంటికే వాళ్ళు వీళ్ళు వాళ్ళ అన్నా ఈయన కలిపే కట్టుకున్నారంట ఇల్లు.
కట్టుకొని పోనా
ఆ కట్టుకున్నారు కలిపి గాని ఎవరి పోర్షన్ వాళ్ళదే. వీళ్ళకి రెండు గదులు వాళ్ళకి రెండు గదులు
అట్నా ఆ గట్లా ఉండదు. ఎవరిళ్ళు వాళ్ళు వాళ్లు కట్టుకునే దానికి, వాళ్ళు ఏంటో వాళ్ళు అసలుకి
అదే అన్న అదే అనుకో అదే అన్న నేను కూడా అన్నా కాని
అలి ఇ వాళ్ళ క్యాస్ట్ ఏంది అసలుకి?
వాళ్ళది క్యాస్ట్ ఆ వాళ్ళు అనుకుంటా క్రిస్టియన్స్ మాలల్లో, మాదిగొల్లో
అవునా నాకు చూడంగా అనిపించందిలే రా
ఉ
దవును బిడ్ల అలు
ఉహు కాదు
హిందువులైన
ఉ హిందువులే మన తెలుగు పూజలు మన మన పూజలు చేస్తారు
ఎట్లా పరిచయం ఉన్నట్టు మరి
హ
మీల ఎట పరిచ చేయ మ వాళ్ళు చుట్టాలి కాదు చుట్టాలంట అయితే వేరే కష్టం
ఈ నాని పోలీసు కేసు వదిలేటప్పుడు పక్కనే వాళ్ళ చుట్టలు ఉన్నారు
ఏందీ సార్
అద అబ్బాయి పక్కన అబ్బాయి ఉన్నాడు హు ఉ హలో
ఆ ఆ ఏంది ఆ డిస్టర్బెన్స్ ఏంది సౌండ్
ఏంది ఆ అబ్బాయి చిన్నబాబు ఉన్నాడు ఎడుస్తుండు హు హు హలో